వండి
ఏం లేదండి మీరేం చేస్తున్నారు
మేము ఏం లేదండి వర్షం వస్తుంటే దాన్ని ఆహ్వానిస్తున్నాము, ఆస్వాదిస్. స్తున్నం మీరేం చేస్తున్నారు
నేనా అండి బయట వర్షంలో తడిస్తే జలుబు జరం వస్తుందని కిటికీ నుండి వర్షాన్ని చూస్తున్నాండి.
అవునా మీకు ఓ విషయం తెలుసా అయితే నిన్న మా ఊర్లో వర్షం కొట్టింద అన్నమాట అయితే నేను ఏం చేశానంటే మా ఊర్లో వర్షం పడు పడుతుంది కదా అనేసి బయటికెళ్ళి వర్షంలో తడవ బుద్దయింది వెళ్ళి తడిచాను తడి అయితే నాకు ఇంగో సర్ది లేసిందండి మీకు అంట జలుబు అంట తెలుసు కదా జలుబు లేసింది
ఊహూ తెలుసా అందుకే నేను ఇప్పుడు పోలేదండి. వర్షం లో తడిపిస్తది అది
అంటే చాలా ఇష్టం కదండి కొన్ని కొన్ని ఇష్టాలను ఎందుకు వదులుకోవాలని నేను పోయి తడిచానండి తడుస్తే కతం
అంటే తాస్ అండే వర్షంలో తడిస్తే ఏం కాదండి కాపోతే ఇప్పుడు తడవద్దండి ఎందుకు. కంటే ఈ ఫస్ట్ వాననీల్లు అంటే మన మీద పడితే జరాలు వస్తాయటండి అందుకే ఫస్ట్ ఇప్పుడే కదండి వర్షం స్టార్ట్ అయింది
లేదండి ఇదేం ఫస్ట్ వాన కాదు ఇది వరకు కొంచెం కొట్టింది ఫస్ట్ వని అంటే సమ్మర్ లో అట్లా కొడుతూసిన మేల మే లాస్ట్ వీక్ లో అట్లా అయ్యి
అంటే అప్పుడు కొట్టలే కద దండి అప్పుడు కొట్టలేదు కదండి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతాన్నాయి కదండి వర్షాలు
మొన్న అంటే కొన్నిసార్లు కొట్టింది కదా అనేసి ఇగా నేను తడిచ తడిస్తే ఇగో ఇట్లా జలుబులు వేసిందండి నాకు వ అమ్మా ఇది సావనిస్త లేదు నన్ను బతుకనిస్తాలేదండి జలుబు
అవునండి గ జలుబులు చేస్తే చస్తారా అండి గో
ఆ ముక్ ముక్కేమో మెసలు నిత్తలేదు మొత్తం అసలు ఘోరంగా ఉందండి నా పరిస్థితి. చాలా ఇబ్బందికరంగా అవుతుంది నాకైతే.
అయ్యో అవునండి ఇట్టా అదండి గోలు వేసుకోపోయిలాండి
ఏమో అండి నాకు గోట్ట అంటే గోళిలు అంటే నాకు అంత అలవాటులేదు మీకు మీ గోలీలని ఇంకో పదం కూడా యూజ్ చేస్తారు గోలీలకు తెలుసా మీకు అది చెప్పాలా హలో గోలిలకి ఇంకోటి యూజ్ ఆ గోలీలను ఇంకొకటి అంట ఏమంటారంటే మాత్రలు అంటారు తెలుసా మీకది తెలుసా అండి మీకు
అవునండి తెలుసండి ఆ దట్
అవునా
ఉ అ యి కోరేదా అండి
మీ వాయిస్ ఇందాకినబడట్లేదు. అంటే ఫోన్ లో ఇనబడతలేద్ ఎందుకో నాకర్థంఆట్లేదు కా లేదు అంటే ఇక్కడ మాకాడ వర్షం బడుతుంది కదా అందుకే వినబడట్లేదనుకుంటా.
ఊమ్ అవునండి మా దగ్గర గూడా మళ్ళీ వర్షం బడుతుంది వర్షం వల్ల ఆ సిగ్నల్ అంతా కో అంటే గాలికే పోతుంది రావట్లేదు సిగ్నల్ మాగ్గూడా
అవునా మెలాండి మరిట్లా మబ్బులా అండి మబ్బులున్నప్పుడు మాట్లాడం అంటే కష్టమేలీగా ఎవరితోటైనా ఫోను
అవునండి ఏ ఫోన్ అయినా మాట్లాడి చాలా కష్టం ఉందండి అవు
ఇంగేమ్ ఇద్దమండి గేమోలే ఇంకేం చేస్తున్నారు మరి మీరు తిన్నారా బావున్నారా అందరూ.
ఊ తిన్నామండి ఇంతసేప్ అందరం బానే ఉన్నామండి. మీరు బావున్నరా అండి.
ఉమ్మ్మ్ మిము బాగాన్ టే ఇగ బాగున్నామనె చెప్పుకోవాలండి. బాగలేమంటే మీరేమ్ ఒచ్చి బాగు చేయరు కదండి.
అవునండి ఎవరిన్ ఎవరు బాగ్ చేయలేరండి మనం మనమే మంచ్ ఉండాలండి
ఆ అంటే ఇగ అడుగుతారు అంతే అందుకే ఇగ బాగున్నాం లెండయితే
అవునండి ఇంగో మా ఇంటి దగ్గర కోడిపిల్లుందండి నా కాళ్ళుచ్చి పొడుస్తుందండి ఒక్కటే కోడిపిల్ల.
కొంచెం గట్టిగ మాట్లాడరా మీరు
మా ఇంటి దగ్గ మా నాక అంటె నేన్ ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్నా కదండి ఇంట్లోకి కోడిపిల్ ఒచ్చిందండి చిన్నది
అవునా
ఆ ఓచ్చి ఇగ నా కాళ్ దగ్గరకొచ్చి ఒకటే పొడుస్తుందండి.
అవునా ఆ చేసాను ఒక ఏడ్ నిమిషాలు.
ఏన్ చేస్తున్నారింకా
అ ఏమున్నది ఏం లేదు ఇంగో ఇప్పుడే వొదినోచ్చింది అమ్మ తోటి ముచ్చట వెడుతుంది నేనేమో బయటి కొచ్చిన బయట రేగుల కింద మమ్మక్ రేకులుంటాయండి ఇంటి ముందట. అయితే ఆ రేకుల మీద్ కింద వండుకుందాం అన్ ఒచ్చినంటే మేమ్ మంచం ఏసుకుంటాం అన్నమాట రేకుల కింద
కే మీర్ బయట వాడుకుంటారండి అయితే
మ్ బయట ఎండాకాలం అన్ని రోజుల్ బయటనే వడుకుంటాం. కాకపోతే అంటే ఇగ వర్షకాలం అయితే ఇంట్ల వండు కుంటాం ఎందుకంటే మాకెడ్లున్నాయ్ అన్నమాట అ ఎడ్లని మేము రేకుల కింద కట్టేస్తాం ఇప్పుడు వర్షాకాలంలో
ఆహ
అందుకే మాకు రేకుల కింద వడుకోవడానికంత వీలుగా ఉండదు ఇగ మేమ్ ఇంట్లోనే వడుకుంటాము మళ్ళీ వర్షాకాలంలో దోమల్ ఎక్కువ ఉంటాయి గావట్టికీ బయట వడుకోవడం అంటే కొంచెం కష్టం కదా. అ దొమల్ కుడతా ఉంటయ్ ఇంట్లోనయితే ఫ్యాన్ ఉంటాది
అమ్మ్మ్ ఆ మాగ్గుడ్ ఉన్న యండి. బర్లు ఎడ్లు దున్నపొతులు ఆవులు ఎన్ని ఉంటాయి మాగ్గూడా
అ పందులు కూడ్ ఉంటాయండి మీకు
మేమ్ ఎరుకలొల్లం కాదండి పండుమూండ. మేమ్ మాకు పందులుండవండి.
అట్ అన్ని ఉంటాయనన్నారు కదండి ఎందుకండ్ అట్ల మాట్లాడుతున్నారు. ఇప్పుడు గొల్లోలింటికన్నె గొర్లు ఉంటున్నాయ లంబడోల్ ఇక్కడ గూడ్ ఉంటున్నయ్. అట్లని మీరు గిట్లా మాట్లాడితే ఎట్లాండసలు
అంటే అంటే ఎవరు వృత్తి వాళ్ళకే కదండి అందుకనేసి అట్లా అన్న
జస్ట్ నేను అడిగిననండి మీకు అంత కోపం ఎందుకు చెప్పండి అంత
అసలు ఇప్పుడు నీ కోపాలేదండి మేము ఎరుకలోల్లం కాదాం అక్కడ అదంటిది పందులో ఉన్నన్ అనిసాను అందులో నేనేం కోపల్లెదండి అసలు నాకు కోపం అంటే ఎట్లుంటుందో కూడా తెలియదండి
అవునా నిజమా నమ్మాలి కదాండి మీరు
నమ్మండండి నమ్మండి
అవును నమ్ముత గానీ మీకో విషయం తెలుసా
తెల్వదు అ
ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది. నీకు పది ముచ్చట్లు చెప్పాను ఇప్పుడు నేను మీరు ఎన్ని ముచ్చట్లు చెప్తారు నాకు
నాకు ముచ్చట్లా ముచ్చట అంటే ఏంటిదండి తెలియదు నాకు
కాదు ఇప్పుడు నేను చెప్పిన కదా
ఏంటిది ఆహా అంటే అబి అవి ముచ్చట్ల అని నాకు తెలియదండి మరి అట్లా ముచ్చట పెట్టుకుంటారని కూడా నాకు తెలియదు మరి
అవునా మీకు ఒక్క రోల్లు వచ్చా అండి మీక ఒక్క రోల్లు
ఒకటి రెండు రావులండి వన్ టూలో వచ్చండి
అయ్యో ఒకటి రెండు చదవర ఒకసారి అంటే నాకు చెప్పారా మీరు నేను నేర్చుకుంటా
నాకు రావు మీరే చెప్పండి
నేను చెప్తే మీరు నేర్చుకుంటారంటే చెప్తా మరి
ఊ చెప్పు నేర్చుకుంటా
ఒకటి
ఒకటి
రెండు
రెండు అయినా నేను అంత చిన్న పిల్లని కాదులేండి నాకు
మీకు మీకు రావన్నప్పుడు నేను నేర్పిస్తె నేర్చుకోవాలి గా రెండు మూడు అనండి
నాకు వచ్చండి ఇప్పుడు మీరు చెప్పారు కదా నాకు ఒక్కటసారి యండి మెదట్లకి ఇట్లా తన్నుకుంటూ వచ్చిందండి
తన్నుకుంట వచ్చంది ఎందుకండి గడ్డపార గుద్దుకున్నారా గడ్డపార తీసి మెదడు కాడ గుద్దుకుంట అన్ని తన్ను కుంటూరుకు వచ్చనయా
మీరు గుద్దుకుంటారేమో మేము గుద్దుకోం అట్లా మేము ఆలోచించుతాం
స్నేహితురాలు ఒక ఆమె చెప్పింద అనమాట ఏమని అంటే మెదడు కాడ ఇప్పుడు మెదడు ఉంది కదా ఈ ప్లేస్ లో కన్ను లాగా పక్కన అక్కనంట చేతోటి ఇలా ఇలా అను కుంటే గుర్తొస్తాయండి నిమ్మలంగా అదే గడ్డపార తోటి గుడ్డల తోటి ఇంకా రోకల బండతో అనుకుంటే ఇంకా అంటే తొందర గుర్తొస్తాయేమోనని నా ఆలోచన అండి
అవునండి మీరు చెయ్యండి మీకు అలా గుర్తుస్తే మేము కూడా అలా ట్రై చేస్తామ అండి
ఊ నాకే నా అవస్ డలేదండి నేను గుర్తు రాకపోతే వాటిని వదిలేస్తే కానీ అంతగనం గుర్తుంచకోడానికి ట్రై చేయను నాకు అవసం లేదు అట్లా అలాంటివి అని అన్నమాట ఇప్పుడు మీరు అన్నారు కదా నాకు ఒక్కసారి తన్నుకుంటూ గుర్తొచ్చిందని అందుకని అందుకని నేను అడుగుతున్నా మీకు చెప్తున్నా ఒక సలహా అనేది ఇస్తున్నాను ఓకే
మీరు అడిగిండ్రు కదాండి మీరేమన్న వన్ టూలు వచ్చినాయింటే గుర్తు వచ్చినాయి అండి అని అన్న అదే నాకు ఏదైనా ముచ్చట చెప్తే చెప్పినప్పుడు సడన్ గా అలా గుర్తోస్తాయి
ఆ తింటారా మళ్లా మీరు
హ్మ్
చేస్తాను ఆగండి ఒక రెండు నిమిషాలు అంతే ఒక రెండు నిమిషాలు కూడా కాదు ఒక నిమిషంన్నర అయితే నేను మాకు మా ఇంకొక పని చేసుకోవాలి నేను
అవునా ఏం చేస్తున్నారు ఇంకా మీరు
నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మా కోడి పి కోడికి పిల్లలు ఎన్నున్నాయో అని లెక్క పెడుతున్నా
అవునండి నేను ఎంత ఎట్ జరిగిన ఇది అండి
కోడి పిల్లలు ఎనున్నాయో లెక్క పెట్టి చెప్పాల్నా మీకు
హ్మ్ చెప్పండి ఎన్ని ఉన్నాయి అందులో నీకు సగం నాకు సగం అండి
ఆ ఓకే ఓకే అంటే నీకు అంటే సగంమంటే అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నట్టే కదా
ఉమ్ యాభై శాతం వంద శాతంలో నీకు యాభై శాతం నాకు యాభై శాతం
దాన్ని ఇంకోలా కూడా చెప్పొచ్చు తెలుసా రూపాయల ఆటనా నీకు ఆటనా నాకు
అవునా
మీరు ఇంకోలా చెప్పండి
ఇంకోలానా అండీ రెండు రూపాయలలో నీకు రూపాయి నా నాకు రూపాయి
చప్పట్లండి చప్పట్లు మీకు చప్పట్లు కొట్టాలి మిమ్మల్నిని గిన్నిస్ రికార్డు బుక్
అరే ఎందుకు ఆస్కార్ అవార్డ్ ఇస్తారా అండి
మాకా నీకైతే ఇస్తారండి ఇప్పుడు మీరు అంటే చెప్పారు కదా రెండులో ఒకటి నీకు ఒకటి నా కని
ఇగో ఆల్రెడీ మేము ఏంటిది వెడ్డింగ్ ఇన్వి ఇన్విటేషన్ అనే ఒక అవార్డు కూడా తయారు చేసినామండీ మీరు వస్తే మీకు ఈ అవార్డు ఇవ్వడమే ఈ బహుమతి ఇవ్వడమే మీకు
వెడ్డింగ్ ఇన్విటేషన్ ఎవరిదండి మీదేనా
ఎవరిదైతే మీకేందండి మీరైతే పిలుస్తారాండి సరే ఉంటాను
ఉమ్ వస్తాం వస్తాం సరే అండి బాయ్